ఆ నమస్కారం అండి వినిపిస్తుంద
ఆ నమస్తే అనిపిస్తుంది
ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ మీరు తిన్నారా
ఆ తిన్నానండి ఇప్పుడే కూర్చున్నాను నేను ఏం తిన్నారు
వాటర్ సౌండ్ నీనా అన్నం
అవునా ఏం కర్రీ చాపల కూర నా
ఆ ఆ
చాపల కూర అంటున్న ఏం ఏం కూర ఆ గెస్ చేసిన
అవునా మీరు చాలా తెలివని తెలివి తేల్లవారు
ఇప్పుడు వాతావరణం అలా ఉన్నానని తెచ్చుకుంటానని అలా అన్నాను మాది చికెన్ అండి మార్కెట్ అయింది నిన్న మా ఊర్లో మా దగ్గర అయితే కూరగాయలు తీసుకొని చికెన్ తీసుకొని వచ్చా చికెన్ వండి బగారా వేసాను
అవునా
ఆ ఆ చెప్పండి ఏమో అన్నారు వినిపియ్యలే
అవునా అని చెప్పిన ఎందుకు
ఓకే
హలో
ఆ చెప్పండి ఆ చెప్పండి వినిపిస్తుంది ఏం చేస్తు
ఇంకేంటి చెప్పండి విశేషాలు
మీరే చెప్పాలి
రూ మట్లు ఏం జెప్మంటారు మరి ఇట్లా విహార యాద్రకి ఎబ్బుడన్నా వెళ్ళారా మీరు
లేదండి అంటే గుళ్లోకెళ్ళాం వనీ బయటెక్కడెక్కకెళ్ళలేదు తిరుపతెళ్ళాము
అవునా ఎక్కడ వెళ్ళారు ఏ గుడి వెళ్లారు మీరు
తిరుపతికెళ్ళాము మా బాబు పుట్టింటికల్ దీపినేకి
అవునా అంటే ఎక్ ఎట్ల వెళ్లారు చొప్తారా అసలు ఏమేమ్ జేసిర్రో పొయ్యవి
అంటే మేము ఐదు రోజులు వెళ్ళామండి ఐదు రోజులో ఒక రోజు రొండు రో జులో రొండ్రోజులు ప్రయాణమే జరిపోతది ఇది వ వరంగల్ నుండి ఎళ్యాము ఆ వరంగల్ లో రాత్రి ఏ తొమ్మిది గంటలకు ఎక్యాము ట్రేనెక్కాము ఎక్యాక అక్కడ ఉదయం దిగాము అక్కడ తిరుమ తిరుపతిలో అంటే తిరుమలలో దిగుతారు తిరుమల నుండి తిరుపతికెళ్తారు
మీరెప్పుడు ఎళ్ళలేదా అండి
ఆ లేదండి మే మేము వెళ్ళము
చెప్తాను ఇనండి చెప్తున్నా అయితే వె ఎలా ఎళ్ళామంటే ఇగ అక్క డ నుండి బస్సే బస్సెక్కాలి తిరుపతి మెట్లు గుడా ఉంటాయ్ మెట్లెక్కి అయినా తిరుమలలో
తిరమల నుండి బస్సు
ఆ బస్సెక్కీ బస్సెక్కి తిరుపతికెళ్తరు కొందరు మేము కాల్ నడకల మెట్ల మీద ఎల్యాము
మీరు మెట్ల మీద నుంచి నడుచుకుంటూ బోయారా
అవునండి మెట్లెక్కి ఎళ్ళాము
డబ్బులెంకుడెన
లేదండి ఎప్పుడు ఎళ్ళలేదు నేను మొదటిసారి ఎళ్ళాను అలా మెట్ల మీద అంటే చాల ఆ జంతులు గన్పిస్తాయి అవి గన్పిస్తాయని అందరు అనేసరి కి ఇగ మా బర్తా మా మా మాత్తమ్మ ఆ
చూడచ్చు నడుస్కుంట వెళ్లి జూడచ్
ఆ అన్నీ జూడొచ్చని అలా మెట్ల మీదనుందనే వెళ్యాము ప ముందెళ్ళిళ్ళ్ గాదు
యా అసలు సమయం గడవడమే లేదు
క్లోజ్ ఇబ్బన్ ఆ ఆ వి ఆ చెప్తున్నా వినండి అయితే
మీతోని ఎట్లా మాట్లాడుతున్నా సమయం గడుస్తానులేదు
సమయం గడుస్తులేదా
ఆ ఎంత మాట్లాడినా సమయం గడవడం లేదు
అవునా హ ఆ చెప్పండి అయితే చెప్ చెప్తున్న వినండి అది మెట్లమీదినుండి వెళ్ళాము ఉత్ ఉదయము పదింటికి మొదలయ్యాము మెట్లు ఎక్కడము ఎక్కి నేనైతే మా బాబును ఎత్తుకోలేదు ఆ మెట్లు ఎక్కడం కష్టం ఉండే ఉ మా భర్త ఎత్తుకున్నాడు ఆయన ఎత్తుకొని నడచుకున్ అన్నీ మా బాబునయన ఎత్తుకొని వెళ్ళిండు గుర్ చపోయే వరకు నేను ఎక్కుడే కష్టం ఉండే
అవునా
అయితే ఈ మెట్లెక్కి పైనకు కొండ మీద దేవుడు ఉంటడు ఏడు కొండల మీద ఉంటడు దేవుడు
ఇప్పుడు మీరు ఏడు కొండలు ఎక్కేదిగారా
ఆ అర్ధం కాలేదండి
నడుచుకుంటేనే ఓయ్యిరు కావచ్చు ఏ
ఏడు కొండల వరకు నడుచుకుంటూనే వెళ్ళాము వెళ్ళాక ఇగ పైన అక్కడ అన్ని మస్తుంటదండి అసలు అంత కొండ మీద దేవుని గుడి అట్ల ఎట్లా కట్టళ్ళు అని చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను ఎందుకం ఆ మీరు వెళ్ళలేదా అండి ఎప్పుడు
లేదండి మేము వెళ్ళాము
మస్తు ఉంటదండి అక్కడ అన్ని ఫ్రీనే ఉంటాయి భోజనం ఫ్రీనే ఉంటది వాటర్ అన్ని ఫ్రీనే ఉంటాయి బస్సులు కూడా ఫ్రీనే అర్థం కాలేదండి
ఫ్రీ ఇచ్చిందే తిన్నారా మీరు
ఫ్రీ ఇచ్చింది కాదండి అన్నీ అలా ఉంటాయని చెప్తాన్న నేను తినలేదు అక్కడ హోటల్నే తిన్నాను టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం అక్కడ సత్రం ఉంటది పెద్దగా ఉంటది భోజనశాల ఓ రెండు వేల వంది, మూడు వేల మంది మంది పట్టే అంత ఉంటది అందులో కూర్చొని కే మధ్యాహ్నం తినేది రాత్రి తినేది ఉదయం మాత్రం బయట టిఫిన్ చేసేది అక్కడ టిఫిన్ అదేమో చేస్తారు అది నచ్చదు నాకు
ఆ
భోజనం టండి అంటే దేవునికి ప్రసాదం పెడతారు చూడండి అలాంటివి పెడతారు పప్ పూ చారు అరటి ఆకులో పెడతారు అక్కడ భోజనం అందరికి ఆ అయితే అక్కడ నుండి రూమ్ తీసుకున్నామండి రూమ్ యాభై రూపాయలే తెలుసా రూబ్ ఆ రూమ్ ఇష్టంగానే కాకుంటే ఈ యాభై రూపాయల టికెట్ లెక్కని తీసుకుంటారు ఒక రూమ్ తీసుకొని ఉన్నాము మా బాబు ఒక సంవత్సరం లోపే ఉండడం వల్ల మార్క్స్నం ఇచ్చారు ముందే మా భర్త ఆన్లైన్ లో అది సర్టిఫికేట్ చేస్తారేవో సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికెట్ అవి అవీ ద్వారా మాకు ఆ విఐపి దర్శనం ఇచ్చారు వెంటనే వెళ్ళాం ఒక గంట నష్టం అయిపోయింది మాదైతే మా అత్త బాల్లది ఇగ చుట్టాలది ఐతే ఉదయం నాలుగింటికి వెళ్తే రాత్రి ఎనిమిది ంటికొచ్చారు అలా వాళ్ళది లేట్ అయింది మాది తొందరనే అయ్యిందండి దర్శనం ఒక లడ్డులు కూడా ఫ్రీగానే ఇస్తారు మనిషికి రెండు ఇస్తారు ఇంకా కొనుక్కోవాల అనుకుంటే మనిషికి యాభై ఒక లడ్డుకి యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవాలి నా మా భర్తకు ఐదు లడ్డులు ఫ్రీ వచ్చాయి ఇంకా ఐదు లడ్డు కొనుక్కున్నాం పది కొనుక్కున్నాం మేం
అవునా
మస్సూ ఉంటదండి తిరుపతి ఆ మనం ఏంటం టే అన్ని కొనుక్కోచ్చు ఒక టికెట్ మీద ఇరవై రెండు లడ్
ఇరవై రెండా
అవునండి ఇరవై రెండు లడ్డులు కొనుక్కోవచ్చు అయితే ఎదురుగున్నాం మా అ తమ్మోళ్ళు ఒక పది తెచ్చుకున్నారు అందరికిగా మా చుట్టాలకు మా అన్న వాళ్ళకు మా అమ్మ మాకు అలా మా తరఫున వాళ్ళ కొన్ని ఇచ్చాము మా మామయ్య వాళ్ళ అందర్ తరప్ వాళ్లకు కొన్ని ఇచ్చాం మళ్ళీ అక్కడ ఇంకా అటు తిరుపతి పక్కల చుట్టుపక్కల దేవుని పాదాలు అని ఇంకా చాలా ప్రదేశాలు ఉంటాయి అండి అక్కడ చూడ్డానికి మేము అక్కడ మోడిటికి వెళ్ళాము ఒకటి ఏంటిది ఆంజనే స్వామి గుడి ఉంటది అక్కడికి వెళ్ళాము దేవుని పాదాలు ఉంటాయ్ అ అంటే దేవుడు మొట్టమొద టగా మన భూగ్రామ్ కు వచ్చినప్పుడు తిరుపతిలోనే అడుగు బెట్టాడు ఆ పాదం గుర్తు ఇప్పటికి ఉంటది అలానే అది నిజమో అబద్ధమో తెలియదు గా అది అయితే ఉంటది అక్కడ ఆ అది అది చూసాము ఇక అక్కడ మొత్తం అడివేనండి మొత్తం కొండలు అడి వే ఏమి దొరకవు పండ్లే దొరుకుతాయి అవి కూడా మామిడి పండ్లు దోసకాయలు అవే దొరుకుతయి తినడానికి మస్తు ఉంటదండి తిరుపతి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి అంటే అనిపిస్ అంటే దేవుడు మనల్ని పిలిపిచ్ అండి తిరుపతికి వెళ్ళాలి అని అంటే ఆ
అదే వచ్చి అప్ ఆ దేవుడెప్పుడు పిలుస్తాడో అప్పుడే
ఆ మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు మా అత్తమ్మ వాళ్ళు వీళ్లతోటి మస్తుండదండి మీరు వెళ్ళండి ఖచ్చితంగా అక్కడా ఓ గింతంతా మెట్టేనేది ఉండదు మొత్తం బండనే ఉంటది
నేను వెళ్ళాను
అవును ఆ మొత్తం బా బండనే ఉంట ఉండదు అక్కడ ఆ కొండల మీద అంతా ఎట్లా కడతారంటే అసలు మీరు మస్త్ షాక్ అయితరండి చూస్ ఇంత పెద్ద కొండ మీద ఇంత పెద్ద గుడి ఎట్లా కట్టిల్లు ఈ రోడ్లు ఎట్ల వేసిల్లు అక్కడ అన్ని ప్రతి ఒక్కటి మస్తు చేసీలండి మస్తు ఉంటది అసలు నువు చూస్తే మాత్రం మస్తు ఆశ్చర్యానికి గురవుతారు అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మళ్ళ వెళ్ళాలి అనిపిస్తది
వెళ్ళండి మళ్ళీ ఇంకోసారి కూడా
ఆ వెల్ అంటే ఇక మళ్ళీ సమయం వచ్చినప్పుడు వెళ్తామండి ఖచ్చి తంగా కానీ అక్కడికి వెళ్తే రావాలని అనిపించదు అసలు
అవునా
మా అమ్మస్తు ఉంటదండి మీ స్నేహితుల తోటి కలిసి వెళ్ళండి
అక్కనే ఇల్లు కోనుక్కనే ఉంటే అయిపోద్ది మరి
ఆడ ఇల్లు కొనుక్కోవాలంటే మన ఆస్తులు అమ్ముకోవి ఆస్తులు అమ్ముకున్న రాదడ ఇల్లు కొందమని సరే అండి మరి
సరే నేను ఉంటున్నా